హలో
రామ్ రామ్
నమస్కారం బోన్నారా
ఆ బాఉన్నాండి బాఉన్నా మీరు బాఉన్నారా అంతా మంచిగున్నరా
ఏం జేత్తారు
నిద్దుర ఇప్పుడే ఇట్లా పనికి పోయి వచ్చిండు. అమ్
ఏంలే పనికిపోతానవా
ఆ అవును పనికిపోతాను ఇక్కడ హన్మకొండల ఉండి
అవునా
అదే అదే ఆ మీరేం చేస్తున్నారుు మంచిగా ఉన్నారా అంతా ఇంట్లో వాళ్ళు అందరుూ మంచిగా ఉన్నారా
ఆ అందరు మంచినే ఉన్నారు బాగుంది అత్తమ్మ మామయ్య
అందరూ బాగానే ఉన్నారు అదే మరి నాకు కొంచెం టాక్ వచ్చింది మరి నీ పెళ్ళి
అవు
నీ త్వరలోనే ఉందటటగా నీ పెళ్ళ
ఆ అవునవును వన్ నెక్స్ట్ మంత్
మనకు ఒక మాట కూడా చెప్పలేదుగా మమ్మల్ని వెళ్తా మరి
ఏ చెప్దామనే ఫోన్ చెస్తున్న మీరే పెళ్లి పెద్దలు మీకుప్ప కుంటా చేప్ప
అతే నెల ముందు చెప్తారా ఇంకో నెల ముందు చెప్తే మేము సిద్ధంగా ఉంటాం మంచిగా ఏమేం చేయాలి అనేది మేము కూడా చేస్తతే మంచి ఉంటది పేరు ఉంటుంది మంచి మాకు కూడా ఆ శిశులు అన్నట్టు
ఆ అందుకే ఇప్పుడు చెప్తానా కదా దబ్బ దబ్బ చేయండి అన్ని
ఇక మళ్ళీ ఇజయపోతే ఇక దగ్గర ఇ్వ ఇక దగ్గర వాళ్ళు కూడా చేయలే అంటే ఇక నువ్వేంఅంటావు ఇగ మళ్ళ అవ్వరు కాదు నవ్వుతానఏంది
ఏమో నవ్వు వస్తుంది నువ్వు చెప్తాంటీ ముచ్చట
ఇక ముచ్చట ఇట్లా నే ఉంటంది మరే ఇట్నా నవ్వుతోంది నవరువద్దుు మాట్లాడార
అంతేనా మా మా ఆయనతో మాట్లాడుకుంటా ఎ బిజీగా ఉన్నాయి ఇంత సేపు దాకా
ఆహా అవునా
ఆ అందుకే ఎవరి చేయలే మాయన తర్వాత నీతోనే నెక్స్ట్ కాల్ మాట్లాడతాన అ
ఏమన్నా ప పరిచయం చెయ్యవా మరే
ఎందుకు అయా చేత్తా వత్తాడు మన ఊరుకి వత్తాడు వచ్చినప్పుడు నీకు ఫోన్ ఎత్తార
వచ్చినప్పుడు చేయాలి మరి ఇక మళ్ళా మళ్ళప్పుడు లేట్ అయితే మళ్ళా నేను ఫీల్ అవుతా మళ్ళా
ఆ ఆ చేతాను మర్చపోత నా చెప్పు
ను్వు ఇప్పుడు పెళ్ళి చెప్పి ఒచ్చిన్నెల చేేస్తానుని మర్చిపోతాను
ఆ లేదు లేదు అస్సలే మర్చిపోను
ఆ అ మరి దావతి ఇస్తానావ మరి దావతు ఉందా మాకు
ఎందుకు ఇయా పెళ్లి చేేసుకుంతే ఇయ్యరా దావతి
మరి ఇస్టావో ఎయ్యవో డౌట్ వచ్చింది మరి మ చాలా మంది ఉన్నావు మరి నువ్వు
మీరు వందమంది నేస్కరా దావత తని పెళ్ళి కాబట్టి కి జీవితమల ఒక్కసారిక వస్తది పెళ్లి ఊకు వస్తద
మ తీసుకోతారా చ మందికి దావ
నీకు లక్ష్యమంది నీ తీసుకొచ్చి అంత సీన్ లేదు లే కాని
సీన్ లేద ఏందో కాని మ ే ఓ అంట ఓ పదిహేను మంది ఉన్నారు మా దోస్తుగాళ్ళు
తీసుకోరా ఇత్తా ఏదంట ఇత్తా
ఆ మరే నువ్వు నీ పెళ్ల్లప్పుడు నువ్వు ఫోటోలు పంపితే నేను ఫ్రేమ్ కట్టి కొత
పెద్దది నాకంటే పొడుగు ఉండాలి అంత
ఈయనీ నీ కంటే పొడుగుండాలంటే ఇగస్
ఎందుకు నీన్ జుస్నా ఒక స్టూడియోలో మస్త్ సుందగ్నా నచ్చింది ఆ గిఫ్ట్ ఎవ్వర్ ద్వారా ఒత్తదా అనుకున్న నీ ద్వారానే రావాలి అయితే
ఎక్కడో ఏ స్టూడియో ఎక్కడాదు
మనం జదువుకున్నాం జుస్నవా ఒగప్పుడు
అహో ఒక స్కూల్ సైడ్ ఉంటది
ఆ అక్కడ
ఆ ఓకే ఆ అదా మంచినే ఉంటాయి ఆ మంచినే ఉంటాయి
మీ ద్వారా తీస్కరా ఇగ నాకు
ఇగ నా ద్వారా అంటే మరి రేట్లు బానే ఉంటే ఏంది మర్ అలా
మనక్ శేపించుకునే అంత సీన్ లేదు గదా అందుకే అడగల్యా
ఇంగ అట్ల ఎట్లా ఉంటదీ ఇప్పుడు చేపిచ్కొపోయినా ఎప్పుడైన్ జేపిచ్కోడే మళ్ళా
ఊ నాక్ ఒగ్ నాక్ ఒకటి బంగారు బ్రెస్లెట్ గావాలి చేపియచ్చు గదా
ఏవ్ మీవి మీ మీ ఆయన ఉన్నాడా మీ ఆయన్ నేను శేపిమన్ రాదు మళ్ళ మీమ్ ఎందుకు మీమ్ ఫ్రేమ్ కట్టిత్తం గంతే పేజు కొచ్చి ఫోటో తింపి కేక్ కట్ టిత్తం మీకు కేక్ కట్జే పిత్తా
ఫస్ట్ బావవి నువ్వే కాబ్బటికి నువ్వే ఏపియాలె తర్వాత వాడు
జెప్తనా గదా ఫ్రేమ్ ఫ్రేమ్ కట్టిత్తం కేక్ గట్జే పిత్తం
ఆ ఫ్రేమ్ ఎవడన్న కట్పితడ్ ఎవరన్న కేక్ కట్జే పితడ్ పెళ్ అప్పుడు నువ్వు బావవి కాబట్టి ఫస్ట్ బ్రాస్ లెట్ జేప్ పీ నాకు
యా ద ఇంకా ఇది వేరే షాపులో వంద రూపాయల్ బ్రాస్లెట్ ఉంది మడ్ అది గొన్ నియాల మరి
నాక్ ఒద్దు నాక్ బంగార్దే కావాలే
బంగార్ది గావాలంటే నీన్ నన్ అమ్మాల ఫస్ట్ ఇగ
నువ్ ఏమన్న జెయ్ నాక్ బంగార్దే గావాలే
నీన్ ఏమన్న జాబులు జెతన్ నా నేనే రోజ్ కూలికి పోతానా ఏదో అట్ల సంపాయితానా
ఆ కూల్ పైసల్ ఏం జేతన్నవ్ మరె నా కీ
తింటానా నీనే ఒక్కన్ని
మర అందుకే తినకు ఆ సగం నా కీ అంటనా
ఈ ఇ ఇంట్లో ఎళ్ళొద్దా ఇగ అంతా ఇప్పుడ్ నీకి బంగానికె ఇత్తే ఇంట్లో ఒళ్ళొద్దా మరె
మరి అంటే ఇగ నన్ను ఇగ్నోర్ జేత్తవా నన్ను ఒద్దంటవా నా కియ్యవా ఇగ
ఇగ్నోర్ జేసుడుగా నువ్వు నీ చిన్నప్పుడు పెన్సిల్ అడుగునే నీ కియ్యన్ పో అన్నావ్ నీకు ఇప్పుడు బంగార్ ఇత్ తవా
చిన్నబ్బుడువి గుర్తు బెట్కుంట్రా ఎప్పు
చిన్నబ్బువి గుర్తు పెట్టుకునే అన్నీ గుర్తున్నాయి కంబ ఓర్ ఎరేజర్ రబ్ జేస్కుంటాంటే అరిగిపోతదన్ నువ్వా ఆస్ సల్ నువ్వె వాడవ్ మళ్ళా
గట్లాంటివి గుర్తు పెట్టుకోద్ అప్పుడు తెలివి లేదు గావటికే అవి గుర్ తు ఎట్టుకోద్దు ఇప్పుడు తెలివి ఒచ్చింది కాబటికే అడుగుతాన ఈ నాకు
చిందా
ఊ పెళ్ళి జేసుకుంటలేేనా పెళ్ళి జేసుకునే ముందు ఇ ఇది ఎవర్ ఇచ్చిర్ అంటే మా బావ గిఫ్ ఇచ్చినడ్ మా మా ఆయనక్ జెప్కుంటా
పో
ఊ మరే ఏమన్ జెప్తరు జెప్పద్దా ఒక్కర్ లేరు నాకు ఇచ్చేటోళ్ళు గిఫ్ట్లు
మా ఒక లేరాట న ఉడియ మరి
నువ్వే ఉంటావు కదా ఒక్కరు లేరు కాబట్టికే నువ్వు ఉండాలి
నువ్వు ప్పు కంబక్స్ లో పైవ పెన్సిల్ పెట్టుకొని ఒక డి అంటే అరిపోయిదని ఇప్పుడు ను బంగారం అడుతాను
హ మరే ఇ సరే నేనంటే అరిగిపోయానా నువ్్వయితే అరిగిపోవు కదా నువ్వు ఇ అయితే
అప్పుడు అడిగిపోయినక ఇప్పుడు ఇవేందు
అబ్బో గట్ల అయితే ఎట్ల ఎప్పు
మీ తమ్ మీ తమ్ముడు ఉన్నాడుగా మరి మీ తమ్ముల ముదులు తమ్ముడు
మా ముద్రత మ వాళడి తియడు అసలు వయ్యడు వాడు ఒక చాక్లెట్ ఇంట నయ్యాడుగా వాడు బంగారు తిత్తాడుయ నాకు పళ్లి మన ఊరి పక్కన ఫంక్షన్లు ఉంటది చూసినావా
ఓకే ఓకే ఓకే
అదే బాగా పెద్దనే ఎత్తారట అబ్బాయి వాళ్ళు బాగా
అక్కడ ఎందు చెస్తారు ఆడ పక్కన
బార్లో దావకలో పలిసుకోంట
కాదు పక్కన ఉంటది ఏ మరి అక్కడ ఎందుకు చూజ్ చేసుకున్నారని వేరే మధ్య వేరే ఊర్లో కాడ ఉన్నయి ఇంకా పది పదిహేను కిలోమీటర్లు మా మా నూరు తాడుతుంటే కదా
మా ఆయనకు అదే నచ్చింది మా ఆయన ఇష్టమే నా ఇష్టం ఏం చెతాం
మీ మీ ఆయనకు బర్లున్న పక్కనే నచ్చిందా
ఉ అదే బవందటమా అకు మరి
మీ మీ ఆయన చూసి కరెక్ట్ లేదు
కరెక్ట్ లేదు కాటికే నన్ను చూసి చేసుకున్నాడు కావచ్చు
అంటే నీ మీద నీకే నమ్మకం లేదు ఫస్ట్ ను మంచిదాన అని
ఆ అవును
అదే మరి అయినా ఎ ఎట్ట ఎ టా అయివు ఏది ఎట్లా చెప్పాలంటే
హ
చూసినావా ఫస్ట్ మీ మీ ఆయన ఫస్ట్ చూసిిల్దా నువ్వు చూసినావా
నేనెందుకుత్తామా మమ్మీ డాడీ ఇష్టమ అయితే నా ఇష్టం ఇక
అంటే ఇంతవరకు ముఖం కూడా జుల్లే అయితే
అంటే చూసినా ఫస్ట్ వాళ్ళు చూసినాక వాళ్ళు నచ్చినాకనే నేను చూసినా
ఆ ఆ
ఈ ప్రేమ వివాహాలంటే మనఊళలోకి సెట్టు కావాలిగా ఇచ్చి పెడతారు మనవి అందుకే మనకొద్దు
ఇగ మరి మంచిగా ఉన్నాడా మరే మీ ఆయన
ఓ మస్తున్నడు హైట్ హైటు బ్లాక్ సూపర్ ఉన్నాడు. బ్లాక్ ఉన్నాడు
పోనీ మంచిగా ఉన్నాడు అంటే హైట్ సూపర్ గై కాదు మంచి చున్నాడా తింటాడా అని మంచిగా ఉన్నాడా మంచిగా తింటాడా ఉంటాడా అని
దిట్టంగా నే గట్టిగానే ఆ నీ నేను లవ్ వున్నా కదా
నువ్వు ఎంతన్నావు దాదాపు అంటే జస్ట్ నైంటీ కేజీస్ నువ్వు
అబ్బో నేన్ డబ్బల్ చెప్పారు ఇప్పుడు మీరు
అంటే నువ్వు నలభై నైంటీ అంటే ఇప్పుడు
అంటే ఇంచుమించు డబల్ కాదు కాని కొంచెం నలభై ఎనిమిదో నలభై ఏడో
అంటే నాకన్నా చాలా
అంటే ఇప్పుడు పెరుగు వచ్చు నేను కొంచెం కొంచెం లడ్డుగయినా కదా ఇక పెల్లై పెళ్ళి అయితడి అనగానే ఇక టెన్షన్లో వదిలేసుకొని ఆయనమే ప్రేమ పెంచు అంటే ఈసారి కొంచెం లావైన అన్నట్టు
ఆ అదే నీ టెంక్షన్లళ్ళన్ని మీ ఆయన మీ
ఆ అయన మీద నాకేం టెన్షన్ ఉంటాయి. అంటే ఏం లేదు తినడం పడుకోవడం గంతే గదే టెంక్షన్
ఏమి ఇంకా మరి చదువు చదువుకుంటాను మరే ఇప్పుడు పెళ్ళనంగానే చదువు ఆప్తన్నవ మరే
ఏ మా ఆయన చదువుపిస్తాడు గట్లా కాదు మాయన
పెళ్ళ అయిది పెళ్ళిగాక ముందుకి ఎవరైనా ఇట్లనే అంటారు. తర్వాత అయినా కో రెం మూడు నేల తర్వాత తరువాత తెలుస్తది
వదిలేసి వస్త అట్లా అయితే
మరి ఎందుకు అట్ల తీసుకున్నాడు మరి ఫస్టే అడగాలే
చెప్పింది కదా సదువు చెప్పింది కదా చదువుపిత అని
మరే ప్రూఫ్ ఉందా మరి ప్రూఫ్ కావాలి మనకు
వీడియో తీత్త ఇగ ఈయల వీడియో దిత్తా ఇకా
మానం ఏంది మన జాతి ఏంది
సరే గాని నా భరత్ ఎత్తావా మరే మంచిగా చేయ్యూర్రి నా భరత్
నీ భరత్కు వచ్చి నేను ఎగుడతా నువ్వే జేయాల
ఉ భరత్ చేస్తా గని ఎట్లుండాలింటే భరత్ లో పెద్ద పెద్ద షార్ట్స్ పెట్టాలే కేక్ కట్ చేపియలే పై గన్ వెట్టాలే అటు ఇట్
ఆ ఆ ఇంకా ఇంకేమనా లేవా ఇంకా ఇది రాకెట్లు పోవాల కింది నుంచి పైకి
అరే మస్తున్న నా పెళ్ళంటే మాములు ఉండాలి మరి
ఆ ఇగ మరి ఓ మాట మీ తమ్మునికి చెప్పు మరి మాట
నువ్వే చెప్పాలి నువ్వు చెప్తానే వింటాడు మా తమ్ముడు
ఎందుకు నువ్వు చెప్తే ఇంట ఇంటలేడా ఏం చె
ఇనడు డబ్బులు అయితే నినే కొడతతి భరత్ ఇలా తాగనీకి నేనే కొడతా బాంబుల ఖర్చు నినే కొడతా కేక్ ఖర్చు కూడా నేనే కొడతా గాని శె వెయర్ర ఒక శేసుడే మీరు వెయ్యూర్రి అంతే
అంటే ఇప్పుడు మీ అంత పీజలలో లెక్క అవు పడుతున్నా మీకు
అట్లనేం కాదు గానీ ఎవరైనా ఇక డబ్బుల కాడ ఆలోచిస్తారు కదా పెళ్ళి అంటే మీకు కూడా ఏం చుల్కనేం కాదుగా
మాకే ద చిలుక నన్ను పోత మాకెంత హ్యాపీ
వామ్ హ్యాపీ అట ఏంట అర్థ చేసినా నేను మిమ్ల్ని
తిరగొచ్చు మంచిగా తినొచ్చు మీ తమ్ముడి నేను ఫుల్ ఎంజాయ్ చేయ్యొచ్చు
ఇప్పుడు నేనే ఏం అడ్డయితానే మీ ఇద్దరికి మరి
ఒక అడ్డుగోడలాగా ఉన్నావు మా ఇద్దరికి పవన్త్
అ
పాపం వాడిని చిన్నప్పటి నుంచి చూతన్న వాడు ఇంట్లో కట్టి పడేస్తన్నావు నువ్వు అయితే ఊక అన్ని పనులు చెప్తావు నువ్వు ఏ జెయ్యవు
ఆ మస్తు సపోర్ట్ చేస్తాన్నవ్ గా వానికి
వాని చూసినప్పుడల్లా అబ్బా నాకు ఘోరంగ జాలి అయితది
ఇప్పుడు వా ఇప్పుడు వానికి పని చెప్తేనే వాళ్ళ పెళ్ళాం కి ఏ తప్పు లేకుండా అంటే ఏం లేకుండా మంచిగ చూసుకుంటడు
అవునా మరి ఇప్పుడు మీ ఆయన కూడా అడగపోయినవు అట్లా అగో వాళ్లకు అక్కున్నదా మీ ఆయనకు
అక్కగా ఆ చెల్లున్నది
మరి అడిగినవా మీ కాబోయే అయనను మరి ఇ